హలో హలో
వినిపిస్తుందా వాయిసు
ఆ వినిపిస్తుందండి మీవి ఇంకెన్ని కాల్స్ ఉన్నాయండి
తెలీదండి ఇంకా చూడాలి
చూడండి కొంచెం తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నాం మీమ్
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగనే తిన్నారా
ఆ మేము తిన్నామండి మీరు తిన్నారా
ఆ మీరు తిన్నరు ఏంబెట్టారు ఫుడ్డు
ఏంటండీ
ఏం బెట్టారు ఫుడ్డు
రైస్ అండ్ టమేటో కర్రి రసం పెట్టారండి మజ్జిగా
ఉహు
ఉమ్ ఆ బాగుందండి ఈరోజు పర్లేదు మీది మీరేం పెట్టారు మీకు
మా కన్నం పప్పు బీట్రూట్ ఫ్రై మజ్జిగ మసాలా మజ్జిగా బటర్ మిల్క్ ఉహు
కొంచెం మలానే లైన్ లో ఉండండి ఒక టు మి ఏంటండి
టూ మినిట్స్ ఆ
ఆ ఒక టూ మినిట్స్ అలానే లైన్ లో ఉండండి హలో
ఆ చెప్పు
అలానే ఒక టూ మినిట్స్ లైన్ లో ఉండండి
సరే అండి హలో
శివస్తందా కట్టావకుండ ఎన్ని కాల్స్ ఉన్నాయ్ మెస్సేజ్ చెయ్
హలో హలో
హలో అంట లోపు కట్ అయింది ఆ వినిపిస్తుందండి
మీకు పానీ పురి ఇష్టమా
పానీపూరి ఇష్టం సూపర్గ ఇష్టం అండి బాగా తింటాను
బ్లాంక్
మీకు ఇష్టమేనాండి
చేయడం వచ్చా
చేయడం రాదండి
పానీపురి రాధా
ఆహ రాదండి మీకొచ్చా
వచ్చండి మాకు
ఆహ్.
ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నాయి కదండి.
అవునా. తెలియదండి మాకు. మాకు తినడం వరకే తెలుసు పానీపూరి అలా చేస్తారని తెలియదు.
ఉహు. ఇప్పుడు బాగానే వస్తున్నాయి కదా అన్నీ యూట్యూబ్. చూడరా యూట్యూబ్.
చూడమండి రీల్స్ ఇన్స్టా రీల్స్ రీల్స్. రీల్స్ రీల్స్ స్క్రోల్ చేస్తనే ఉంటాంమండి మేము. యూట్యూబ్ ఓపెన్ చేయం.
అవునండి.
ఉమ్.
అయితే మీకు స్నాక్ ఐటమ్స్ ఏం రావా చేయడానికి పానీపూరి గోబీ.
ఆహ్ రోటీ చేస్తా అండి చపాతి బజ్జీ పకోడి.
ఉహు.
వడలేస్తారు కదా వడ బోండా.
ఉహు.
అవి చేస్తాను మసాలా. ఆహా అవేం రావండి.
కేక్ వస్తుందా కేక్.
కేక్ ఒకసారి ట్రై చేశాను బట్ అంత. బాగా రాలేదండి ఇంగ అందుకనే ఆపేశాను.
ఇంకా ఏమొచ్చండి. ఇంకా ఏమొచ్చు మీకు.
ఏంటండి. నాకు ఇంకేం. వంట బిర్యానీల్ చేస్తా ఫిష్ కర్రీ ఎగ్ కర్రీ.
నాన్ వెజ్ ఐటెమ్స్ వస్త్. ఫ్రాన్స్ ప్రాన్స్. తిన్నారా ప్రాన్స్.
ఆహ్ తిన్నాను.
బాగుంటాయా.
ఆహ్ బాగుంటుంది.
పికిల్స్ వస్తాయా చికెన్ పికిల్.
ఆహా రావండి పికిల్స్ పెట్టడం రాదు.
ఉహు.
ఉమ్. అవి మా మమ్మీ పెడుతుంది మేము నేర్చుకోలేదన్నమాట ఇంకా. ఉమ్.
అంటే తింటార్ బాగా ఫుడ్ బాగా తింటారు.
తింటామండి.
హెల్త్ అంతా బాగుందా.
ఆహ్ పర్లేదండి. హెల్ప్ తీస్కోవాలి.
మంచిగా హైజీన్ గా ఉండండి.